హలో నేను ఖాళీ మీరు?
ఏంటో అసైన్మెంట్ రాస్తాము
ఇవి రాలేదా?
ఖాళీ చాను ఉంది.
ఉమ్
మీకేం లేదా పని
ఆ అసైన్మెంట్ కాదు
రేపు ఎగ్జామ్ ఉందా?
ఆ రేప్ లాస్ట్ ఎగ్జమ్
కాలేజ్కి ఎప్పడు పోవుడు మల్ల
సదువిన మొత్తం అట్లనే పోవట్లేదు ఇట్లే ఇటే పోవాల పెళ్లి ఉండు
పోతన్నవా?
ఉమ్ ఫంక్షన్ అని చెప్పిండు గా
ఆ పిలవలే అన్నవ్
ఇలా చెప్పినంక చెప్పిండు ఫోన్ చేసి
ఆహా నువ్వు వికాసు ఉండా?
వికాస్ ఆల్రెడీ పోయిండు వాడిదే గా వాళ్ళ అన్నదేగా వాడు కార్డులు ఇయ్యాడానికి ముందే పోయిండు
ఆహా
ఉమ్ నాకు పోన్ చేసిండు అయితే నాకు చెప్పిమంటు నంబర్ కి
ఎవరికి చెప్తావ్
ఆ ఫిప్ టెన్త్ బెస్ట్ ఫ్రెండ్స్కి మీ నెంబర్ నేను చెప్ నవ్వ్ ఫోన్ చేసి నువ్వే చెప్పు నువ్వు చెప్పాక ఆళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నా.
ఆ
ఉమ్ అయితే ఒకటి రేపు చెప్తానుండు
ఉమ్
అలందరికి సెట్ చేసి పోవాలే
ఎప్పుడు పోతావు
శనివారం పోదమని చుతున్న
అ
శనివారం పోతే ఐపోంతడి పండగపుట సోవారం వచ్చేస్తా
ఇంటి కీ పోతవ
ఇంటికే పోత శనివారం పోత
చెప్పినవా మీ అమ్మకి
రేప్ చెప్తా ఇప్పుడు చెప్పాను స్టార్ట్ చేసింది పదిన్నరకి అదనా అమ్మలు పడుకు ఆగిన
హ
అందులోమా ప్రాజెక్ట్ లు చేయాలని చెప్తుంది
అర్ధం కాలే
ఆ గ్రూప్ లీడర్
ఆ
ప్రాజెక్ట్ ఖచ్చింగా నువ్వే చేయాలి నేను చేయను అమ్మాయి అంటుంది
చేయ్యే
నాగేం రాదన్న అమ్మాయి అంటుంది నేను చెప్త నువ్వు చేయి పక్కేసారి నువు చేయి నేనైతే చేయను ఉంటాంది
ఎందుకు మీ గ్రూప్ల ఇంకొకరు ఉన్నారు కదా
వాడంతా పట్టించుకోరు వాడిని చెప్ప అడ కొంచం వేరే గా
అట్లా అయితే నేను ఎందుకట నన్నే చూపిస్తున్నావు అంటే అది ఎంత ఈజీ అక్క నువ్వే చెప్పుబంటది ఎప్పుడో కాళీ ఉన్నావో నాకు మెసేజ్ చై అప్పుడు నేను చెప్తే ఎల చేయాలో అంటుంది చెప్పిన అంటే ఇంటర్ పోతుంనా అంటే అయిపోయాక చెప్పు అవును నేను నేను చెప్తను ఎట్లా చేయాలో అంటుంది
హ
సరే అన్న శనివారం కళీకుంటా అని చెప్పా నాకు పోతు అన్ని ఫంక్షన్ ఉంది వాటి చెప్పలే కాబట్టి చెప్పలేమని శనివారం అన్నా
హ
వారం అంటూ పోవాల్సొస్తుంది సప్ప వీక్ లో రివ్యూ ఉందనుకుండా రివ్యూ చేయల
అర్ధం గాలే
నెక్స్ట్ వీక్ లో రివ్యూ ఉంటది ప్రాజెక్ట్ గురించి
ఆ
ప్రాజెక్టు దాని కోసం మళ్ళ పోవాల నేను ఇప్పుడు ఎం అనుకున్నాంటే ఇంటికి వచ్చింద పోయిస్తా అనుకుంటున్నాను
పోయి వచ్చినాక చేయి ప్రాజెక్ట్
అ ఉ పోయి వచి చేపిది నెక్స్ట్ వీక్ సోమవారమో మంగళవారమో ప్రాజెక్ట్ ఉంది సబ్మిట్ చెయ్యాల
మరెట్ల ఇప్పుడు జెయి రేప్ ఏం జెత్తవ్ మరి
అదేస రేప్ జేత్తం రేప్ మధ్యానం వచ్చక జేయాలట
మ్
నువ్ పోతునవ ఇంతకి
తెలదు పోను
పోతా అన్నవ్ పద చెప్పు
పోదకున్న గని మళ్ళ మాట్లాడ్లే
ఊ
నేన్ గుడ ఇ ఇగ చూత్త రేపు ఆమెతో మాట్లాడి
మ్
కుల్ఫా నన్నవ రాన్ అనటానికి నువ్వే రావట్లే అనలేవ్
అప్పట్ నుండి రాత్ అంటే సెవెన్కి లేసిన పండుకొని
అయితే గాదు పొద్దునుంచే నా
ఇను నైట్ ఫోన్లో మాట్లాడిందా
ఎవర్తో
యాప్ల
ఆ
లేట్ అయింది పండుకునే సరికే పొద్దులే ఎయి సెవెన్ ఎయిట్ థర్టీకి లేసిన
మ్
తొందర్ తొందర్ రెడీ అయి తిని కాలేజ్ పోయిన ఇయాళ ల్యాబు వాడు తినే బ్రేక్ గుడియలే డైరెక్ట్ క్లాస్ తీసుకున్నడ్ టూ దాకా ట్వల్
ఉ హ్
ఇగ హాస్టల్కొచ్చి తిని పండుకున్నా సెవెన్కి లేసిన అందుకే తిన్నాక జేస్ ఆన్లైన్ల ఓలే గదా అని
మరి చేంజ్ మాట్లాడకుండా సర్లే ఉంటుంనటు
అప్పుడూ ఎసన్వే అది పెన్నుల్ లేవు సా స్కేల్ దొరకట్లే పిచ్చిలేసింది సడన్గా
అఓ ఏ ఓ ను బోతవా అక్కోలింటికి
పోను
పోవా
హ్
అ
ఆ ఇప్పుడు గుడా ఆన్లైన్లకు రావుడ్ లేట్ అయిందా గని నిన్ను మాట్లాడన్న
ఇంకా కింద అక్షవాలు చేత్తరట ఫోను
బక్షాలు ఈ పాతోల్ల
ఇంకా ముగ్గురున్నరు ఆళ్ళతో మాట్ల్
ఎ మీన నేనుకు కాల్చు
ఇప్పుడు మాట్లాడేది ట్వెల్వ్ లో థర్టీనో మరి
అదర్కచ్చిమ గద
ఆ ఆళ్ళతో మాట్లాడితే
మీరే ఏం కాల్ రొండు వేలు పడతయా
ఆ
ఇనబడతను ముందు సారి
అర్ధం గాలే
ఎక్కువ పడదనుకుంటా
ఎందుకు
అరే టొంటీ మెంబర్స్కి మినిమం టొంటీ మినిట్స్ టిన్ మినిట్స్ మాట్లాడాల అట్లా
లేదు ఈ ఒక్క కాలుకి హండ్రెడ్ రూపీస్
ఊహు
అ
పక్క ఏస్కోచ్ సింగర ఆ అంచు సెవెన్ సు
ఆ
సైలంట్ అనంటా చెప్పు పటుమా ఆ సో
ఏం జేత్తానవ్ ఆ పక్క నిషో ఆ
త
హలో
ఓ ఔరు కోల్డ్ బెటా
పల్లవి
కోరగను
ఆ ఇప్పుడే స్టార్టింగ్
సరిమ
ఆ
భయబేటిదా హఎవలు మీరు అ
హలో
హలో
ఇప్పుడు ఏ టైంకు ఉంటావు
తాగావా ఎవుతాతే చి చీయి నిద్రస్తే పండుతా
ఆట